హలో
హలో చెప్పండి
అయండి బాగున్నారా
బాన్నామండి మీరు బాగున్నారా
బాగున్నావండి అందరు ఆ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నామండి
ఏంటండి విశేషాలు ఏం చేస్త స్మార
ఏం లేదండి మొన్నే కదా ఇల్లు ఓపెనింగ్ అయింది
అవునండి బాగు చేసారు ఇల్లుపు నింగ
మంచిగా అయిందండి
ఎలా చేసారండి మీరు
మేము మా బంధువులందరినీ పిలిచి మాపిల్ల్ అందర్నే పిలిచి
ఆ
అందరినీ పిలిచి బాగా మంచిగా చేస్తున్నామండి
అవునా పల్లు ఎంజాయ్ చేస్తార అట్టయితే
ఆ మంచిగా ఎంజాయ్ చేసినాం
అంటే ఇల్లు ఇంక పూజ చేసుకున్నారా అండి మీరు
అవునండి సత్యనారాయణ పూజ చేసుకున్నాము
అవునా అవునా అంటే మీ పిల్లలు అందరుూ బందవులుతో బాగా ఎంజాయ్ చేసుకుంటార అయితే పుల్ పూజ బాగాయందండి
ఆ మంచిగా అయిందండి
అ ఏమేమి వెరైటీస్ వందిచ్చ
మీమా ల్గి
అ
ఆ దోసకాయ పచ్చడి అన్నం పప్పు చారు వంకాయ మజ్జిగ అందరూ మం చిగా ఉందని చెప్నారండి వంటుగాని
ఆ అదే అండి పూజ కదా బాగా అవుతుందండి
అవునండి
ఊ అది కాక సత్యనారాయణ పూజకు అయితే వంటలు బాగ్ కుదురుతై అండి
అవునండి అంతా మంచిగా కుదిరింది ఊ
మీ ఆడపడుచులు అందరు వచ్చారాండి మొత్త్
అవునండి అందురూ వష్ నారు చానా బాగనిపిచ్చింది అందురూ కలిసి బా చేసుకున్నం ఆ పిల్లలు అందరూ వచ్చారండి
అంటే పొద్దున నించి చేస్ తరా అండి పూజలు ముందు రోజు నుంచే చేస్తారా
ముందు రోజు నుంచే చేస్తామండి ముందు రోజే హోమం చేసుకుని తెల్లవారుజామున మరి పూజ చేసుకొని ఆ పూజ అయిన గడప పూజ అయిన తర్వాత గోమాతను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్ గోమాత మరి ఉడిబియము ఇవన్నీ పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత
ఉ
పాల్ పొంగించి ఆ ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టి పెట్టి టెంకాయ పెట్టి దండం పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది
అదే అదే అండి పంతులు పం పంతులు గారు వచ్చి చేశారా మీరే చేశారండి పూజ
లేదండి పంతులు గారు వచ్చారు
హ్మ్
వాళ్ళు ముందు రోజు నుంచి ఇక్కడే ఉన్నారు పంతులు గారు
అదే అండి పూజ ఎన్ని గంటల సేపు చేసారండి
పూజ టెన్నె పదో పది గంటలకు స్టార్ట్ అయిందండి
పద్ది గంటల నుంచి మే మేమై
పది గంటల నుంచి ఆ ఒంటి గంట దాకా
ఉ
ఆ మాకే అంతేనండి మేము అంతే అలానే చేస్తాం పూజ అవ్వగానేఓ మంగళఆరతి అవగానే ఒక ఘంట స్టార్ట్ ట్ అయింరండి భోజనాలు అందరు మంచిగా జనం గాని బాగాొచ్చిండ ఊర్లో
ఊర్లో అందరు వ అందరినీ పిలిచారాండి మీరు
ఆ ఊర్లో అందరినీ పిలుచున్నామండి
అదే అదే అండి మీరు పొలం ఉందా
కోనీ బోన్ చేసుకొని పోయినరూ హు
అయ అవన్నీ దానికి పూజకు కావల్సినవన్నీ మీరు ఎక్కడ తెచ్చుకున్నరండి టౌన్ లోకి కేళ్ళారా
ఆ టౌన్లోకి కేళ్ళి ముందు రోజే అంతా రెడీ చేసుకున్నామండి
అదే అదేండి వెజిటేబుల్స్ అదే అండి అందరు మీరు బాగా కలిసి అందరు చేసుకుంటారు కదండి అందరు పాన్ దర్ ముందే వచి బాగా హ్యాపీగా చేసు కునార
అవును
ఉ ఇంకేంటండి విశేషాలు
ఇంకేం లేదండి పిల్లలు గన్ అంతా బాగా మంచిగా ఉనింది సందడి
మ్మ్ అదేండి. ఇల్లోపనింగంట్ అంటే అంతే కదండి. మరి మన పిల్లలు అందరు బావుంటుందండి.
అవునండి.
హ్మ్ మన ఎన్నో రోజుల నుంచి కలా కదండి అది ఇల్లు అనే
ఆ ఇల్లానేది సొంతింటి కలా ఇగ అందరికి ఒక కల కదండి అది హుహ్
ఇంకేంటండి విశేషం.
ఇంకేం లేదండి అదే సామాను అంతా సర్దుకున్నాం.
సర్దుకున్నారా అండి.
ఆ సర్దుకున్నామండి.
మీకు పొలం ఉందా అండి.
ఆ ఉందండి.
ఏమేమి వేస్తారండి దాంట్లో
ఆ మేరుపా వాటర్ మిలన్ హుహ్ శనగులు
అదే అండి అయన్ని బానే పండుతయా
ఆ అన్ని పా మంచిగానే వచ్చినాయండి.
హ్
హా
టే వెళ్ళి చేస్తారా. ఎవరన్నా పని మనుషులు వచ్చి చేస్తారండి.
మేం మనుషుల్ని తీసుకెళ్ళి చేపిస్తమండి.
అవునా యహా ఎంతమంది వస్తారండి?
ఆ ఎనిమిది మంది తొమ్మిది మంది నలుగురు పనిని బట్టి అండి. హ్
రోజు వెళ్తారం ఎ మీరు.
తప్పదండి మరి వెళ్ళాల్సి సిందే
ఉ..
ఇప్పుడు మా బాగా ఎండలు ఉన్నాయిగా పొద్దున్నే వచ్చేసి మధ్యాహ్నానికి పోతారండి.
అదే అండి మళ్ళీ మధ్యాహ్నం కూడా వస్తారంటగా వస్తారంటగా
వస్తారంండి మా వల్ల కాదు అని చెప్పేసి మాకు రారండి మాకు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మాకొస్తారు మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా వేరే వాల్ వెళ్తారు అట్లా ఆ వాళ్ళకిప్ పని రెండు చోట్లు దొరికినట్లుం టుంది అ పలీచస్ సరండి వాళ్ళు
అవునండి బోన్ చేసారంండి
అయ్యిందండి మీది
ఉహు తిన్నామండి ఏం చే ఏం కూర వండుకున్నారండి ఈరోజు ఏంటి స్పెషల్
స్పెషల్ మును మునక్కాయ తాలింపు
ఉ
ఆ వంకాయ చట్నీ అన్నం
అదే అండి
అవునండి
వాటర్ మిలన్ బాగనే పండిందండి ఈసారి
పంట బాగనే వచ్చింది అంటే ఏం చేస్తావు అక్కడ యుద్ధం అయితాంది గదా ఎక్స్ పోర్ట్ ఆగిపోయింది డే
న
అటు రైతులు పంటలన్నీ ఎక్స్ పోర్ట్ లేకుండా ఆగిపోతున్నాయి చనా ఇబ్బందిగా ఉందండి
అయితే బాగానే వస్తుంది
ఉ
ఇక్కడ మీరు వేరే ఊర్లోకి కెళ్ళి అమ్ముకోటానికి లేదా అండి అమ్ముకోవచ్చు కదా అలా
వేరే ఊర్లకి వెళ్ళాలంటే కొద్దిగా మేము బెర్ కళ్ళు రెండు పనులు ఒకే సారి వచ్చినాయి కదండి చానా ఇబ్బంది అయిపోయిందన్ దియా
ఉ
రెండు వైపులా ఒక్కరే చూసుకోవాలంటే ఇబ్బంది అయిపోతది
అదే అండి
ఉ ఈ వర్షం ఓటి పడుతది గదా ఎక్కువ మెరు కలుపనే
ఉ అదే అండి వర్షాలు బాగనే పడుతున్నాయండి మీకు
దయవల్ల మా క్యాంపు లో మా ఊర్లో ఒకటి పర్లేదండి
అంటే వర్షం పడితే మీకు పంట చెడిపోతుందండి. టే
ఆ ఇప్పుడు వాటర్ మిలన్ చెడిపోతుంది మిరపకాయలు కలంలో ఉన్నాయి చెడిపోతాయి. వర్షం ఈ పంటలంతా అయ్యే వరకు వర్షం రాకపోవడమే మంచిదండి మాకి
అదే కొంతమంది ఏమో వర్షం కావాలంటారు మమందేమ అంటేఓ పంటన్ బట్టి
పంటన్ బట్టి అవునండి ఆ వేరే ఊరు సైడు అవునండి మత్ తెలిసిన వాళ్ళ ఊర్లో అయితే వర్షం పడి వాటర్ మిలన్ అంతా ఒడిగనులు పడి కాయలన్నీ పగిలి పోయినాయంటండి.
అయ్యో
ఇక్కడే మాకు దగ్గర పక్కనూరులో అరటి పొలాలన్నీ చెట్లన్నీ పడిపోయినాయిండి పాపం మాకు తెలిసిన వారివి
అయ్యో చాలా నష్టం కదండి అట్లయితే
అసలు రే ఎక్స్పోర్ట్ లేదు అక్కడ యుద్ధం అవటం వల్ల వాళ్లయితే అస్ ఇలా ఏం బాధపడుతున్నారండి
అదే అండి మీకు సిలిండర్లు దొరుకుతున్నాయా అండి
లేదండి ఎ ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఒకటయితే తెచ్చి పెట్టుకున్నాము ఇంకొకటి అయితే దొరికితే ఇయ్యండి అని చెప్పినాము
అదే అండి
అయినా రెండు ఎన్
అలవాటు ఉందా కట్టెల పొయ్యి మీద
ఏ ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదండి పెళ్ళయిన తర్వాత ఒక రెండు కొన్నాళ్ళు మా మా వారు ఇంట్లో చేసిందే అది కూడా అలవాటు లేకుండా చేసినాను ఇంతవరకు ఎప్పుడు కట్టల పొయి మీద చేయలే
అదే అదే అండి ఇప్పుడైతే సిటీ లో కూడా కట్టెలు పోయి వాడాల్సిన పరిస్థితి అండి
అవునండి లేదంటే ఎలక్ట్రి ఎలక్ట్రిక్ స్టవ్ వాడుకుం న్నారు చిన్న చిన్న ఫ్యామిలీలు
అదే అండి
అ ఇంకేంటండి మీకి దొర్ తే అండి సిలిండర్లు
మాకూ లేదండి అలాగే చాలా ఇబ్బందిగుంది ఒక సిలిండర్ అయితే నెల కిందే తీసుకున్నాం ముందుగానే
ఉం
అ అందుకే ఒక సిలిండర్ ఉందండి పొయ్యి అంటే మాకు పొయ్యి బాగాలవాటు అండి పొయ్యి మీద చేసుకుంటాం
అవునులేండి ఆ మరీ మొదటి రోజు ట్లో వస్తాయేమోనండి అంద్రూపు ఆ మాదిరి అవును మరి పోయిపోయినే ఉ చేసుకోవాల్సి వస్తుంది
అదే అదే అండి పిల్లలకి కూడా ఇంకా అదే అలవాటు చేయలేమండి ముందుకి మనం
తప్పుదు ఉం ఇంకేంటని అవునండి పిల్లలు స్కూల్ కెళ్తున్నారండి
ఆ వెళ్తున్నారండి హాఫ్ డే స్కూల్ కదా ఇప్పుడు
అవునులే అ
ఉం హఫ్ డే స్కూల్ పొద్దున్న మార్నింగ్ ఎయిట్ కెళ్ళి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ కలా వచ్చా లెవెన్ థర్టీ కలా వస్తారండి మా పిల్లలు
అవునులేండి లంచ్ అండి ఇంటికి వ చ్చిన తర్వాత టిఫిన్ చేసి తీసుకెళ్
ఆ పట్టుకెళ్తారండి చిన్న చిన్న పిల్లలు కదా తొందరగానే వదు లుతారండి పిల్లల్ని
అవున్ లేండి ఉహు ఉ ఏ క్లాస్ అండి మీ పిల్లలు మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారండి
ఒక పిల్ల ఒక పాపేమో ఎల్కేజీ చదువుతుందండి బాబేమో ఫస్ట్ క్లాస్ చదువుతాడండి
అవునులేండి
సర్లేండి కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి
ఏంటండి
కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్
ఓ సరేనండి ధన్యవాదాలు
ఉం